హలో
హలో
వినబడలేట్లేదా
సైలంట్కి వినబడ ఆ చెప్పే ఎ జెస్తనవ్
ఏం లేద తిన్నావా
లేదా ఇంకా
అ
తిన్నావా నువ్వు
లేదు ఇంకా తినాలి
ఎం జెత్తలు
ఏముంది
వర్షం పడ్డేదనే
లేదు వర్షం లేదు ఏమి లేదు అటు పడ్డదా
జస్ట్ అట్లా లైట్గా పడ్డది పోయింది ఇగ ఉహు
హు మ్మ్
మబ్బు ఆచ్చింది
ఆ నవు ఇటు కొంచె ఎండ లేక్కనే కోట్టింది ఉడుక పొసింది పొద్దటి నుంచి ఏమైంది ఏం పడలే
హు
ఉమ్
ఏం చేత్తాళ్ళు ఆహా చేయలే
హు మ్మ్ నేను చేద్దాం అనుకుంటే తమ్ముడు తమ్ముడు మాట్లాడిండు
అవునా
ఉమ్మ్ వాళ్ల తమ్ముడు
హు చేద్దాం అనుకున్నా కానీ కలవట్లేదు
అవునట్ట కదా అన్నది
ఆహా
హు ఏం చేత్తన్నావ్ మరి
ఏం లేదు మా తమ్ముడు వాళ్ళు ఇంగా రేపు పొతుడు కాదా ఇంగా అన్నీ చదురుకుంటాలు
నువ్వు కూడా హెల్ప్ జేతన్నావా
ఈగ బయటికి వచ్చిన ఇప్పుడే
అవునా
మమ్మీ సదురుతుంది
ఉహు రేపు బోతాడ అయితే తమ్ముడు
హు రేపు బోతాడు
ఉహు ఇంకా మరి
ఆ
తినలేదా ఇంకా
ఇంకా తినలే డ్రాప్ ఏసుకున్నా ఇట్లా పడుకున్నా ఈగ
అవునా తిన్నంక యేసుకుపోయినవే మరి
రోజుకి ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వేసుకోవాలంటా అన్నట ఫోర్ ఫోర్ డ్రాప్స్
అవునా మళ్ళీ పడుకుంటప్పుడు గూడా ఏసుకుంటావా
ఆ మళ్ళ పడుకునేటప్పుడు
ఆహా ఇంకా మరి
చెప్పాలి
ఉందిగా బానే పడ్డద వర్షం
ఏ అట్లా లైట్ గా పడ్డది అంతే
అమ్మ
హా హ హా
ఆ
తిన్లే ఇంకా
తినలేదు ఇంకా
తినాలి ఇగ ఏముంది మీ ఫ్రెండ్స్ ఎవరో ఒక అమ్మాయి గోరింటాకు తీసుకతె పెట్టుకుంటాల్లు
నీవు పెట్కోవా
ఉ ఇగ నేను పెట్టుకొను
ఎందుకు
ఇప్పుడు పెట్టుకోను ఒక ఫైవ్ డేస్ తర్వాతకి
ఇంకా మరి ఎవరి చేయలేదానే నువ్వు
ఎవరికి చేయాలే అసలు సిగ్నల్ వత్తలేదు ఇగ
అవునా
హు దాని కి చేద్దాం అనుకుంటే ఇగ కలవట్లేదు ఏ కుకున్నా మళ్ళ ట్రై చేసిన కూడా కలుత్తలేదు ఇగ
అవునా
నేను మెసేజ్ చేసిన నువ్వు పడుకున్నావుగా
ఉ పనుకున్నా ఫోన్ల మీద ఫోన్లు అటు అది చేసింది అబ్బా బొక్కలు ఉంటాయి చూసినవా బొక్కల ఫ్రెండ్
ఎవరే
మన ఇంటర్ ఫ్రెండే దాంతో నీ మాట్లాడుతది చిన్ని ఇంటర్ షిప్ గురించి నాకు చేసింది
ఆ
ఉ ఇంకా అది చేసిన మీతో ఉంటది గదా ఇంకో పొట్టి ఫ్రెండ్ కాకుండా ఇంకో ఫ్రెండ్
అవును
అది చేసింది ఇప్పుడు చేత్తనేమో సప్పుడు చెత్తలేదు ఫొన్ లిఫ్ట్ చెయ్యట్లే
ఆ
హ ఏమొండింది మరి మమ్మీ
ఇంకా ఉండింది మళ్ళీ ఇప్పుడు
అవునా
ఉహు
తింటావు కదా నువ్వైనా ట్యూస్డే అని ఏమి ఉండవు కదా
ఆ తింటా
ఉ ఎప్పటి నుంచి మరి అసలు కాలేజ్ ఏమన్నా చెప్తార
అసలేం పెట్లే
లాస్ట్ ఇయర్ గదా ఏన్ ఇత్తరు ఈగ హచ్చలద్దరు చ ఉతర
గఅంతే అనుకుంటరే ఇ ఊగుంటరే
ఉ ఎంత మంది చేసేటోళ్లు లేరట్ల
అవును అ ఆ చేసిల్లా అంటి అంకుల్ వాళ్ళకి
ఆ అమ్మాయి వేసింది మాట్లాడిన తమ్మ డాడి కాలేజ్ దగ్గరికి పోయి వచ్చిరట
ఆహా
అమ్మతోన్ మాట్లాడన అక్కతోం మాట్లాడనా
ఆ వచ్చింది అప్పుడే తుడు
ఉ చదరకపోయినా మరి తమ్మున్కేమైన నువ్వు కూడా
ఆ సదరాలీ ఇగ
ఆ ఏంది అంతా అయిపోయినంకనా
పోయేసరికి ఇంకా ఎట్లయినా ఉంటాయి ఇంకా
ఏంటి వే
పోయేసరికి ఇంక ఎట్లయినా ఉంటాయి సరైనది
ఆ అవును ఏదోటి పెట్టి మమ్మీ మర్చిపోయినా తమ్ముడు మర్చిపోయినా ఏదో ఒకటి గుర్తు చేసే ఉంటది
అవున
వాడు ఇప్పుడు పోతే మళ్ళీ రాఖీకే ఒత్తడు కావచ్చు తమ్ముడు ఏమో ట్వంటీఎయిట్ ఎ కుంది కావచ్చు ఆగస్ట్ ట్వంటీ ఎత్కుంది కావచ్చు
హోమ్ సిక్ హాలిడేసాయితరువాత మరి ఎన్నోరోజుల్ ఇత్తా ఆగురి
అమ్మ టెన్త్లో కూడా ఇత్తారా హోమ్ సిక్ హాలిడేస్సు
ఏమో అంటాలంట మారి తెలవదు ఇంక కన్ఫామ్ అయితే టూ డేస్ త్రీ డేస్ వచ్చినాయి వచ్చినయ్ టెన్త్ వాళ్ళకి
అవును ఎప్పటి నుంచి వాస్తు తమ్ము మరి
ఏండిదే
తమ్ముడు ఎప్పటినుంచి వసూలు చదువుతాందే
ఈ ఇయరే ఈ టెన్త్ నుంచే
అవునా
టెన్త్ కాబట్టి హాస్టల్ లో వేయమంటా రాంటా
ఆహా ఇంగా స్టడీ అవర్స్ అటు ఇటు ఉంటాయి. కదా
మళ్ళా క్లాసెస్ ఉంటాయట. ఈవినింగ్
అవును స్పెషల్ క్లాసులు ఉంటాయి. కదా
అందుకే ఏయ్యా హాస్టల్ లో ఏయ్ అని ఫోన్ చేస్తాళ్ళు
ఆ అ
హ ఏమంటాంది. ఆ ఫ్రెండ్ బొక్కలో ఫ్రెండ్
ఏమంటలే ఫోన్ చేసింది ఏదో నెంబర్ ఇచ్చిందంటే ఏంటని చెప్ పైన ఒకాయనకి ఆ నెంబర్ ఆయన నాకు ఫోన్ చేసి మీరు జాయిన్ అయితారా. అది ఇది అడిగిండు. ేను పండుకున్న మంచి నిద్రలు ఉన్నా ఫోన్ చేసిండు. ఇక యాడ్ చేయండి. అది ఇదంటే నేను మా ఫ్రెండ్ నేను అనుకోని ఈదైం మాచిమ్మా కదని నేను ఫోన్ చేస్తా అని చెప్పిన ఇగా ఇగ పండుకున్నా మంచిగా పండుకుని ఇప్పుడు లేసినప్పుడు సెవెన్ కేమో లేస్నా సెవెన్ టెన్ కి మళ్ళీ దానికి చేసి మాట్లాడిన ఏంటి మరి ఏమో జ డాడీ వచ్చినాక మరి ఫోన్ చేసిన్న లేదా అని అడిగితే చెప్పింది.
అ
ఫ్రీ ఇంటెన్షిప్పట్టనే ఫస్ట్ రెంన్నర క్లాస్ ఉంటదంట ఈ నా అయినాంక ఇంటర్న్షిప్ గురించి చెప్ అదే అదే అదే నన్ను ఒకసారి అడుగుండే నేను అన్ని పే పేడ్ వి వస్తున్నాయి. ఫ్రీ వీ వస్తలేదు. ఇంటెన్షిప్స్ అని అంటే చెప్పింది ఇంకేమైన్నా చెప్తాలే ఫ్రీ ఇంటర్న్షిప్స్ వచ్చినప్పుడు అంటే అది ఆల్రెడీ జాయిన్ అయ్యిందంటా.
ఆ
ఐతే నాకు.
మళ్ళ జాయిన్ అయినవ నువ్వు కూడా
లేదు ఇంకా కాలే ఓల్తోనో వాళ్ళు అమ్మ ఫోన్ చేసింది. అక్క ఫోన్ చేసింది.
ఉ
చూస్తా ఇక
ఇంకా తినాలఇగ ఇదే నొప్పి బాగున్నది ఇగా
అవునా తగ్గలేదా ఇంకా ఉహు మల్ల ఒకసారి ఏసుకో పడుకుంటప్పుడు డ్రాప్స్
హు వేసుకోవాలిగా
మళ్ళ వన్ వీకి వారం తర్వాతాకి రమ్మన్నాడా
ఆ వారం కి రమ్మన్నాడు ఇగ
ఆహా అట్లా ఒక్కసారి ఎందులోక్ మళ్ళా మళ్ళా కావాలి
ఎమ్మోనే అయితాయా.
ఏమో తమ్ముడికి ఇప్పుడు ఫస్ట్ అప్పుడు అయ్యుండే అవన్నీ తీషిర్రు ఒకటే చెవుమల్ల ఇప్పుడు కొంచెం అట్ ఇట్లనే ఉన్నది గానీ మరి ఎవనికి ఇట్లా పిన్స్ ఇట్లా పెడితే వతుందో రాట్లేదో తెల్వదు
నాకు రాలే అసలు పిన్ని సీట్లా పెడితే ఏం రాలే
ఊహు మొత్తం గడ్డ కట్టి రాలే
ఆ
వేసుకో మంచిగా డ్రాప్స్ ఈ వారం రోజులే కద డ్రాప్స్ వేసుకొని
అదే ఏసుకుంటానిగ
ఉ సరేలే మరి తిను
ఊమ్ సరేనె